త
జయ హలో అరేయ్ నాకినబడట్లే రా
హలో ఐనబడతాన్దా ఆ
ఎడున్నూవ్ర
టేను
హలో
పేరెంట్స్ మీటింగ్ అట్లా జరిగింది హలో
జరిగింది మాదిరిగా బోనా నమస్తే
అ ఆ ఇంకేందిగా ఈడనే కాలేజ్లా ఉన్నా ఇక రాలేదు రమ్మంటే ఇక పని ఉంది అనుకుంటే చెప్పిడు
మ్మ్ వె పన్నంట మా వాళ్ళ వస్తామన్నారు మరి ఇంకేం రా అతి చూతి లేదు
మ్మహ్ ఎవరిదో ఏమి ఉంటే ఫంక్షన్ అటు పొయ్యిరంట ఇప్పుడు కష్టం అంటుర్రు మరి మీవోల్లు
మా వాళ్ళు వస్తామన్నారు మరి ఫోన్ చేస్తే వస్త లేరు వచ్చిరనుకుంట మాట్లాడుతున్నారేమో మరి తెలిదు నాకు కూడా
వస్తాన్నార
అన్నారు
రమ్మను నువ్ రమ్మన్నావా ఏందీ
నమ్మనలే నమ్మనలే వాళ్లేందుకోస్తుర్రు
మ్మహు మన హేచోడి రూమ్ మన క్లాస్ కొచ్చి మరి స్టూడెంట్స్ తీసుకవండి వచ్చిన వాళ్ళ స్టూడెంట్స్
చ్చోడు
ఎట్లా ఆడితే అట్ల మాట్లాడుతుండంటా
మ్మ్
మీ క్లాస్కి ఎవరు రాలే
పద్నాలు పది ఇదొచ్చినాక పది పదేనుకి పద్నాలుగు వచ్చినా కానీ మేము తక్ వచ్చినాయి అంటున్న కదా
తక్కువ వచ్చినాయి అంటుండు టీచర్లు అందరు మా గదే చెప్తుర్రి ఇట్లంటోడ్నని
అవు మరి ఏమైంది. రావాలంటున్నాడు అదే మరి ఇరవై రావాలేమో వాడికి ఇరవై తెచ్చుకొని అప్పుడు మాట్లాడు
ఇంగ ఇరవై వత్తాయి వచ్చినట్టేగా మనకు ఏముంటాయ్ చెప్పాలిగా తినాలి తిన్నావ మరి
ఈయాల అభినయ వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఉండే సెలబ్రేటింగ్ బర్డే మ్మ్
మేం కూడా తినాలి ఇగ పోయి
అ ఉప్పితే తింటాం లేకపోతే లేదు ఆ నాకు అర్ధం కాలేరా ఆ వాడెక్కడ హాస్టల్లో అంటుండే ఆ
అన్నా
ఆ ఇందాకన్
ఏమంటుంది ఇగ చెట్టు కావట్లేవంట ఆ న దగ్గర ఉన్నాయి గానీ నేను చూసుకుంటాను ఆ నిన్ననే అయిండే
ఆ సరే అరే సెట్ కాపోతే అసలు రావద్దని చెప్పాలా మల్లా ప్రహలు
ఏహే ఇప్పటిదాకా రెండు నిముషాల కింద ఫోన్ చేస్తే రా రా అని చెప్పి వచ్చినంగా మల్ల అడగాల్సిన వన్ని అడుగుతున్నాడు.
రమ్మంట్టుంది కొద్దని చెప్పాల
నేనింకా నా ఫ్రెండ్ గానితో ఉండే ఆ టైమ్ లో హాస్టల్ పోదామని వాడు ఏం లేదు వాన్ నాకాడ ఉన్నయ్ కానీ ఇంకా ఒకటి తీసుకుంటా
నీక్ కాదు గుడికి చెప్తాను చెప్పేవా అట్టడి వస్తున్న లోపడ పోయిండ్రు ఆళ ఇద్దరలో ఒకడే రోపో ఇద్దరేమో పైకి పోయిండ్రు
గిద్దలెవరు మల్ల
అదే బర్డే గూడ నో రోషన్, రామ, భువనా అనే ఇద్దరమ్మాయిలు అటువైపు
ఆ వాళ్ళ
ఆ
ఇది ఎందుకులే గాని ఇంకేంది మరిక
చెప్పాల్ రా ఎప్పుడు ఇంటికి ఎప్పుడు మళ్ళ
ఇంటికా ఏప్రిల్ లో పోదం అనుకుంటా పెళ్లుంది
కాలికి దెబ్బ తలిగిందిరా ఆ మొన్న కింద లవడ్డా రాయ్
ఎట్ల పడ్డవ్
డోరుండా డోర్ నెట్
గట్టిగ తాక్కిన్న
తలిగింది గట్టిగనే
అన్ని
ఆ అరే అప్పటికే ఇప్పుడు ఆ ఆడిట్రో ఎంత మంది పడతారు మహా అంటే రెండు వందల మంది పడతారు. మేము ఎక్కిండేంతమంది తెల్సా రెండు వందల మంది కంటే కొన్ని నాలుగు వందల ఆరు వందల మంది ఎక్కారు ఒక దాంట్లో అ డోర్ల నుంచి కూడా బయటికి వతున్నాం డోర్ల నుంచి బయటకు వస్తాను మేమైతే ఏడాలకుంటే వచ్చినాం రాకు కొత్త కూడా నుంచి ఇక్కడ వరకు కొత్తగూడెం నుంచి ఇక్కడ వరకు
ఇక్కడ వరకంటే గట్టిన అయి ఉంటదిగా ఎప్పుడెక్కినవ్ ట్రైన్
ఏంటంటడి పదకొండు అయ పదకొండుంటప్పుడు ఎక్కినా నిదిరలేదు ఏం లేదు ఆ సాపచ్చింది నా ఎ ఆ ఐదు ఎంటల అనుకాక సావుక వచ్చింది అ జర్నీ
ఇంతోనిపోతే నాకు ప్రతి
ఆ
ఈంతోన్ పోతే నాక్ ప్రత్సరాదే ఉంటది మనోడు
ఆడు
ఆడు ఒక రోజు తీస్కబోయినడ్రా న ఆయనకి ఎప్పుడు ఎప్పుడు చెప్ప అరే నువ్వు ఇప్పుడే పోతారా వాడు పోతాడు అనుకో నేనను నెక్స్ట్ డే పోతా లేకుంటే ముందు రోజే పోతా
ఆ ఆ ఆ
ఒటర్చర్ అది మనకు మెంటల్ లేస్తది ఎంధీల్లు వి విల్లాధ ఇద్దరు రాలేదు దే
వస్తున్నారు వాళ్ళిద్ద సరసలుడాలి కక
చానసేపు అయ్యేటట్టుందీళ్లకు
ఎవర్తీష్కారమ్మరు నాకు ఎవర్తీష్కారమ్మన్నారు నాక్ ఒద్దు ఇది ఆ న నల అ
మొత్తం రీళ్ళు తీస్ స్తా అంటుండగా కాలేజీల
ఉమ్
రిల్లు తిత్తానటున్నరు కదా కాలేజీల, కొంచెం ఇటు సైడ్కి వచ్చి మాట్లాడరా, వాయిస్ ఎక్కువిన వేరే వాయిస్లన్నీ ఇనబడుతానయ్.
నాకేం వాయిసులు వినబడట్లే తెలుసా
నా నా పక్కనేవర్ లేరు.
అదొస్తుంది అయ్యా ఏమో దాహిఎన్ ము ఎందుకు పెడతరో ఎందు
కొత్త కొత్తయన్నీ పెడతారు. ఉమ్ ఇంగేమంటవ్ రా ఇగ
చెప్పాలి ఏముంది? ఏం లేదు.
రారా ఇగ ఏ రాక్పోతనే మంచి జి లా ఇప్పుడూ ఛాన్స్ వాడొక్కడే ఎత్తాండంట. వాడోక్కడే వే ఇన్స్ క్కడే అడుగుతాండంట పేరంట్స్ మీటింగ్ ల
అరే
మా వాళ్లసలు రానంటారు రు నాగురరదు నేను రానంటార్రు, ఏదో ఒకటి చెప్తా అంటార్రు.
ఆ
ఆ మం మా వొళ్ళది రిసార్ట్ కు పోతే మొత్తం ఒక ఒక ఇద్దరు వచ్చిర్రా, నెల రోజులు తీసుకున్నారు రిసార్ట్, థర్టీ థర్టీ సిక్స్ లాక్స్ కట్టిర్రంట నెల రోజులకు.
ఆ
ఆహా
బర్డే సెలిబ్రేటింగ్ హ
ఏన్ శాఖయితే
రోజనమా అవును ఇదేంది మీరు ఇద్దరు ఇక్కడ ఇక్కడే ఉన్నారా అది ఇద అని అంటుంది అట్లే ఉంటది మాతోని అంటున్నా
అవు
అ
ఏదంట వీళ్ళు ముగ్గురు వేరు ఈసారి ఆ బానే ఉంది వీళ్ళ ముగ్గురు వేరురు ఇంకా రాట్లేరు
మరి ఫ్రెండ్ వస్తుంది ని ఫ్రెండ్ వస్తుంది మళ్ళీ బాటిల్ పట్టుకో కుదే అదే పోతుంది బాటిల్ పట్టుకోమ్మా వావ్ యువర్ ఫ్రెండ్స్ కేం
ఏమైందంట్రా ఇంటర్వ్యూ ఇ తీసుకుంటారు
సరవి కాదం కుంగా
మ్మహ్
మ్మహ్
ఆహో మర మన తివానల ఎం బావుంటదిరా దివాను దివానంలో ఎం బాగుంటది
ఈవనంలో అన్ని బానే ఉంటాయి ఉ
బెస్ట్ ఎందంటావ్
ఆ
కొ బెస్ట్ ఏయిందంటే వాళ్ళ
ఇదంటా బెస్ట్ వేఫల్స్ ఉంట
వేపిల్స్ ఆ మ్మహు మన ఫ్రైడ్ చికెన్లో ఎందంటావ్ హనా
ఫ్రైడ్ చికెనా
మ్మ్
ఫ్రైడ్ కనీ అంతా ఏమి లేదు, లైట్
లైట్ అంటవా
వాడు వాడ వస్తుండగా అరే తీసుకొచ్చిడ పెట్టిర్రు యు వర్రా తినేదియి నేను
తిన్ రాదరా
ర్సా
తినోండి నేను కూడా ఇంకోటీ తెచ్చుకుంట ఇగా
అ నీకోస్
ఆ ఏమో దేల్వదు నాకు మరీ, అదే నాగద అర్ధం కట్లే అదేందో కలర్ కూర కలర్ అన్నం పెట్టిర్రో ఏందో నాలుగు ముక్కల్ ఎస్కు బిర్యానీ అయిపొందా
ఆ ముక్కనకి బిర్యానీ ఆ అది
అంటే మరి నాట అయిపోయింది బిర్యానీ అది
ఇది తిని ఉంటావా పోతావా మరి
ఆ
ఏమొ ఇగ చెప్పాలిగ
ఉంటా మరి ఇగ ఏం
అ బ్రో ఎట్లాగ మన సౌరమ ఎట్లుందిరా తిన్నవా
బానేఉంది
మ్మహ్
ఎంతో చెప్పు, ఆ హర్ష గాడ్ ఏం చెత్తండ్, ఏం జెసల్ వాల్ ఆ తీసుకొచ్చి ఇడ బస్ ఎన్ని అప్పుడు కోసిల అట్నే జెప్పింది అరే
మ్మ్
పోరా ఇయన్నీ ఎందుకురా ఇప్పుడు మనుషులందరు ఉన్నప్